హలో చెప్ బా ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఇంకేంటండి ఇంకా లేదండి మీరు తిన్నారాండి
ఆ నేను తిన్నాను స్నాక్స్ తిన్నాను
అ ఓకే
మీరు కాఫీ స్నాక్స్ అలా ఏం తిన
అలా ఏం లేదండి సమోసా చేద్దాం అనుకున్నాను చూడాలి చే ఇంకేంటండి మీరు శ్రావణాల్లో గుడికి వెళ్తూ ఉంటారండి శ్రావణాలు తెలుసా అండి శ్రావణాలు మేము శ్రావణాలో అయితే బాగా గుడికి టెంపుల్స్ కి ఇలా వెళ్తూ ఉంటాం
శ్రావణ మాసమ్ ఆ
ఆ అవునండి
లేదండి పర్టికులర్ గా ఈ మాసము అని ఏం లేదు వెళ్లాలనిపిస్తే వెళ్తా ఖాళీగా ఉంటే లేకపోతే లేదు.
అవునా మా సైడ్ బాగా చేస్తాంమండి మేము. శ్రావణ మాసంలో అంజనేయ స్వామి వెళ్తాము వెళ్ళి, అంటే మాఇంట్లో వాళ్ళు మాత్రమే. ఇట్లా జ్యోతులు అనేసి ఎత్తుకొని ఆంజనేయ స్వామికి వెళ్తూ ఉంటాము. ఎత్తుకొని అంటే ఇక్కడ పక్కనే కాదు ఇక్కడ నుంచి ఒక పదైదు కిలోమీటర్ల దూరంలో ఉంది. అది అక్కడికి ఇక్కడి నుంచి నడుచుకుంటూ జ్యోతి ఎత్తుకొని వెళ్తామండి. హలో
కదా
వాయిస్ బ్రేక్ అయితా ఉందండి మీది.
అంటే మీరు చెప్పారు కదా జ్యోతులు ఎత్తుకుంటారని జాతరలా చేస్తారా? అన్నా
ఆ ఆ జాతరలాగే కాకపోతే యాట్లు ఇట్లా ఏం కొట్టేదిలేదు. జ్యోతి ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్ళాలండి పదహేను కిలోమీటర్లు.
ఆ ఎండా అవన్నీ ఉంటాయి. కాకపోతే ఎత్తుకొని మొక్కు ఉంటే ఏమన్నా ఎత్తుకొని వెళ్లాాల్సిందే అండి.
మ్
మ్
అంటే ఆ నిప్పుల గుండం మళ్ళా తొక్కు తారా?
అలా ఏం లేదండి ఇక్కడి నుంచి వెళ్తే ఇంకా తాస్ రోడ్డు మీద అలానే ఉంటదండి. ఇంకా
ఓహో! అంటే మీరు చెప్పులు లేకుండా నడుస్తారు కదా
నడచడం ఒకటైతే ఇంకా జ్యోతి ఎత్తుకోవడం వెళ్ళడం ఇంకా చాలా కష్టమండి.
అవునవును. ఇంకా అంటే అలా చేస్తే అంటే మన కోరికలు కానీ తీరుతాయనా అంటే ఇప్పుడు జాబులు లేనివాళ్ళు ఏమైనా ఎగ్జామ్స్ లో పాస్ కాకుండా అలా
ఆ ఇలా మొక్కొని ఎత్తుకోవచ్చండి మనకు ఏమైన కోరికలు ఉంటే తీరాలన్నా. కోరికలు ఉంటే తీరాలనుకుంటే ఆ అలా. మొక్కొని ఎత్తుకోవచ్చు.
మేము చాలా బాగా చేసుకుంటామండి శ్రావణ మాసంలో అదయితే
ఆ అంటే మీరు ఎప్పుడైనా నా మీదా అలా మొక్కుకో ఆ ఎత్తుకున్నారు అంటే నేను మంచి ఎగ్జామ్స్ లో మంచిగా పాస్ అవ్వాలి నాకు జాబ్ రావాలి అలా
ఆ ఆ ఫైవ్ టైమ్స్ ఎత్తుకున్నానండి ఇప్పటికే నేను.
ఆహా! చానా పెద్ద కోరికలు అయితే
ఆ
కోరికలు అయితే తీరుతాయండి. ఆ నమ్మకంతోనే ఎత్తుకుంటాను. తీరాయి కాబట్టి ఇంకా ఇంకా ఎన్ని సార్లు ఎత్తుకున్నా
మ్
ఆ ఫోర్త్ టైమ్ అయితే, ఇంక కాలుకి ఆల్మోస్ట్ బొబ్బులు వచ్చేసాయండి. ఎండ ఎక్కువ అయిపోయి.
ఎంత ఎండ అయినా దించరు కదా?
ఆహా! లేదండి దించకూడదు పైపులో కూడా కొంతమంది వెళ్తారు కానీ అట్లా వెళ్ళకూడదంట అందుకనేసి నడుచుకునే వెళ్తూ ఉంటాము
పది కిలోమీటర్లంటే చాలా అంటే ఓతర పాత ఊరలానా
ఆ అలా మార్చుకోవచ్చు అంట మొక్కు ఉండే వాళ్ళ అయితే మార్చుకోకూడదు అలానే వెళ్తూ ఉంటాము.
ఉహుం
ఊ తరతరాలుగా అలా వస్తుంది అనేసి అదే పాటిస్తూ ఉన్నామండి మేము కూడా హ్మ్ మీక్కి ఇలా ఏం లేవా అండి
మాకు అలాంటివి ఏం లేవండి అట్లా జ్యోతులు కాని అన్ని కిలోమీటర్స్ అలా ఏం ఎత్తుకొరిగని జాతరలు జాతరలు చేస్తారు. అంటే బోనాలు బట్టి వాటిలా గణపతి రిలేటివ్స్ నా ఆ చాందిని బండ్లు అలా దేవుని ఊరేగిస్తారు అలా
ఆ ఆ
పర్లేదు చూసుకోవాలా
ఆహా
అవునా
అక్కడి కూడా వెళ్ళి అక్కడ కూడా దర్శనం తీసుకుంట ఉంటారా
వాయిస్ బ్రేక్ అవుతుందండి మీది ఏం అర్థం అవట్లేదు.
అంటే ఊర్లో జరిగేట్ దేవునుగోని పాల్గొంటారా లేకపోతే బయటకు కూడా వెళ్తూ ఉంటారా
బయటకు కూడా అప్పుడప్పుడు వెళ్తాను ఊర్లో అయితే చాలా వరకు ఊర్లోనే చేస్తూ ఉంటాం అండి మేము బయటకి చాలా రేరుగా వెళుతూ ఉంటాము ఆ మీరు బయటికే ఎక్కువ వెలుతూ ఉంటారాండి
అవును అంటే బా వేరే చోట్లలకు పోతే అంటే నేను ఎక్కువ చూడ ప్లేసులకు అయితే ఇప్పుడు లేపాక్షి షిరిడీ అవి చూసి కాణిపాకం అవి ఉన్నాయి కదా అవన్నీ దేవునివే కదా వచ్చు వెళ్తే దేవుని దగ్గరి చూసిట్లు ఉంటుంది అంటే మనం కొత్త ప్లేస్ చూసిట్లు ఉంటుందిని నేను దూరానికే ఎక్కువ వెళ్తూ ఉంటాను మా ఊర్లో జరిగేటివి కూడా పాల్గొంటానుని అంటే జాతరలో నేను ఎక్కువ పార్టిసిపేట్ చేయను ఆ అప్పుడు చుట్టాలు ఎక్కువగా ఉంటారా చాలా అంటే ఎక్కువ ప్లేస్ కూడా ఉండదండి లో కొంచెం మనకు కంట్రోల్లో ఆ అన్కంఫర్ట్ గా అనిపిస్తే నేను పార్టిసిపేట్ చెయ్యను వాటిలో
అ అవును బానే ఉంటుందండి బంధువులంతా వచ్చినప్పుడు
ఆ బాగుంటుంది కానీ మనకు ఉండాల కదా టైం అన్ని కుదరలా
అవునవును లేండి సిటీలో ఉండే వాళ్ళకి చాలా కష్టం జాబ్ చేసే వాళకి
ఆ
మాకైతే కుదురుతాయండి ఇవన్నీ
జాబ్ చేసె ఇంట్రెస్టా మీకు జాబ్ చేయ్యాలని ఏమనా ప్లానింగ్స్ ఉన్నాయా
అంతా ఎడ్యుకేషన్ లేదండి జాబ్ చేసే అంత
ఇప్పుడు ఎలాంటి వాళ్ళు డిగ్రీ క్వాలిఫికేషన్ ఏ క్వాలిఫికేషన్ చిన్న జాబ్ ఎట్లా ఏదో ఒక జాబు అంటే పెద్ద ఐటీ గవర్నమెంట్ జబ్ కాకున్నా ఏదొ ఒకటి చేసుకోవచ్చు కదా
చేసుకోవచ్చు బట్ పేరెంట్స్ ఏం అలా ఏం పంపియాల అనుకోలేదండి ఆఫ్టర్ మ్యారేజ్ చూసుకోవచ్చు ఏమైనా
మ్మ్ఉహ్మ్
ఆ ఇంకేంటండి
చెప్పాలండి మీరే
ఉమ్మ్ మీకు వర్షం పడుతుందా అండి
వర్షం పడటం లేదు కానీ వర్షం పడేలాగా ఉంది మేఘాలు అన్ని ఉన్నాయి ది మబ్బుగా ఉంది కొంచం అంటే క్లైమేట్ మీకల్ల ఎలా ఉంది
మా కళ్ళ సేమ్ అలానే ఉందండి వర్షం వచ్చేటట్టే ఉంది చూస్తుంటే వర్షం వస్తే రైతులకి బానే ఉంటదండి మాకూడా
ఆ అక్క
వర్షాలు లేక ఎదురు చూస్తున్నాం వర్షాలు ఎప్పుడెప్పుడు వస్తాయని
అవునా అంటే వర్షాలు వర్షాలు పడితే పంట్లు గానీ బాగా పండుతాయి బోల కింద నీళ్లు గాన
ఆ
లెదన్న
ఆ ఆ వర్షాలు వస్తే పంట్లు ఆల్మోస్ట్ బానే ఉంటాయండి బోరు బోర్లకు కూడా నీళ్ళు ఇంకా బాగా వస్తాయి
అవునవును అంటే మీరు వర్షాలు పడితేనే పంటలు పె బోర్ లేదండి బావులు ఉన్నాయి మాకి రెండు మూడు
బావుల్లో నీళ్ళతో ఎలా పండిస్తారండి పంటలు
మేము ప సేద్యం తక్కువ చేస్తాము
అవునా
ఆ
మేమైతే మాకు సొంతంగా రెండు బోర్లు ఉన్నాయండి రీసెంట్గానే ఒకటి ఎపిచ్చాము ఎండాకాలంలో
వ బ
ఆ పాత బొర్లో అసలు వాటర్ రాక పోయేసరికి ఇంకా కొత్త బోరు ఎపిచ్చాల్సి వచ్చింది ఆ ఆ ఎండాకాలం కష్టమండి వాటరు
అవును అంటే ఎండాకాలం వర్షాలు పడవు కదా
ఫెల్ అవుతూనే ఉంటాయి
అవును అంటే బోర్లు ఏసినప్పుడు కూడా ఏదో పూజలు కని చేేసి వేస్తారు కదా నీళ్ళ పడలని
అవునవును చేస్తామండి పూజలు కూడా మాకు బానే పడ్డాయి మాతో పాటు ఏసిన వాళ్ళు చాలా వరకూ ఎవరికీ పడలేదు మాకు పడినాయి అందుకు చాలా హ్యా పీగా ఫీల్ అయ్యం
అదృష్టమే కదా
ఆవునవును అంత మందికి పడకపోయేసరికి ఇంక మాకు కూడా ఏం పడతాయని నెగిటివ్ ఫీల్ లో ఉంటిమి పడాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఆ ఎండకాలంలో చాలా కష్టం కదండి ఇంక వాటర్ పడాలంటే
అవును అంటే ఒకసారి వేస్తే ఎన్నిసార్లు అలాగే యూస్ చేసుకోవచ్చు టే ఎంటక్ ఎన్నిసార్లు పంట వేయొచ్చు ఆ బోరం కింద నీళ్లతో
ఏసుకోవచ్చ అండి ఎన్నైనా అంటే వాటర్ బట్టి పంటలు పెట్టచ్చు
ఊహూ
సరిపోయేంత పంట వాటర్ కి
ఒకవేళ అక్కడ వాటర్ అయిపోతే మళ్ళీ అది యూజ్ చేస చేసేకి కుదరదా మళ్ళీ వాటర్ వచ్చే వరకు
అలా ఏం లేదండి వస్తాయి ఇంకా వర్ష సెరువు మనకి పక్కంలో సెరువు ఉంటది సె రువులో ఉంటే ఆల్మోస్ట్ ఇంకెప్పుడూ వస్తూనే ఉంటాయి
అ
చెరువులో నీళ్ళు అయిపోతే ఇంకా బోర్ లో ఉండెల్దు కొత్త బోర్లలు ట్రై చేస్తూ ఉండాలి మాకు పక్కన చెరువు అందుబాటులో ఉంది కాబట్టి వాటర్ అయితే వస్తూనే ఉంటాయి బోర్లుల్లో రీసెంట్గా ఎండాకాలం వచ్చేసి సెర్లో నీళ్ళే పోయే సరికి బోర్ లో రాలేదు ఆ అందువల్ల కొత్త బోర్ ఏపించాల్సొచ్చింది ఆ ఓకే అండి
ఓకే అండి